హ
ఆ ఏం చేస్తున్నారు హాయ్ అండి బాగున్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు
ఆ తిన్నామండి ఇప్పుడే తిన్నాను
అవునా ఏం ఏంవంట చేసినారు
ఏం లేదండి ఉప్మా పొడి ఆ మీరేం తిన్నారు
మేము ముద్ద చట్నీ చేసుకున్నామ అండి
మీరు చేస్తారా అండి వంట
లేదండి అంటే మా అమ్మనే చేస్తారు హ్మ్ మనకి తినడం మాత్రమే వచ్చి చేయడం రాదు
ఓకే ఓకే అంటే చేసుకున్నామ అండి అంటే అది చేసారేమో మీరే మన్నాని
లేదు లేదు మా అమ్మనే చేసినారు
ఓకే అండి ముద్ద ఏం చట్నీ అండి
ఇదే మామూలుగా ఆ దోశల్లోకి ఇలా శనక్కాయల చట్నీ ఉంటుంది కదా
అవునవును ఓకే ముద్ద అంటే మీరు కర్ణాటక ఇక స్టైలా లేదంటే ఆంధ్ర స్టైలా అండి
ఆంధ్ర స్టైలే అండి నార్మల్ గా అన్నం లైకి రాగి పిండి పోసి అలా చేసుకోవడం ముద్దలాగా చేసుకోవడమ్
ఇక్కడ కర్ణాటకలో ఓన్లీ పిండితోనే చేస్తారండి
పింద
అవును రాగిపిండితోనే మా అంటే అన్నము ఇట్లంతా ఏం లేదు
ఆహా
ఓన్లీ మీరు ఎప్పుడు ట్రై చేయలేదా
లేదండి అంటే ఇప్పుడు ఆంధ్ర సైడ్ లో అయితే అన్నంలోకి అన్నం ఒక చీర తీసుకుంటే రాగి పిండి కూడా చానా అట్లా ఒక చీరలాగా అట్లా తీసు కోనీ చేస్తాం గాని ఉత్తరా ఆగిపిండితో అయితే చేయలేదు ఎప్పుడు
ఇక్కడ కర్ణాటకలో మనం ఆ ముద్ద చేయరండి ఓన్లీ ఎసరు కాకబెట్టి పెం వడితోనే చేస్తారు రీల్స్ లో బాగా ఫేమస్ కదండి కర్ణాటక ముద్దే అని
కర్ణాటక ముద్దే మళ్ళీ చారు పప్పు చారు ఏదో చారు అంటారు కదా అదేనా బస్సారు బస్సారునే ఏదో అంటారు
హ్మ్
అవును విన్నాను గాని నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు
మీరు కర్ణాటక సైడ్ ఎప్పుడు రాలేదా అండి
వచ్చినాం కానీ ఎప్పుడు ట్రై చేయలేదు
ఓకే
ఆ ఎప్పుడు మా రిలేటివ్స్ ఇంటికి అలా వెళ్తుంటాము ఇంకా వాళ్ళు కూడా మా ఆంధ్ర స్టైడ్ లోనే చేసుకుంట టాంతం
ఓకే కర్ణాటకలో చాలా ఫేమస్ సాఅండి ముద్ద మటన్ చారు బసరు డైలీ చేసుకుంటారు ఇక్కడ వాళ్ళ రైస్ చాలా తక్కువ వ
నాకు కర్ణాటక ఫుడ్ అంటే అస్సలు నచ్చదండి అంటే మన మా అంధ్ర సైడ్ అయితే ఎక్కువ పప్పు అన్నం హ్మ్ ముద్ద అంటే వేరే కాయగూరల కురకులు ఇలా చేసుకుంటారు కానీ ఇక్కడ అదేదో చారు చారు అంటారు గాని ఆ చారు అస్సలు తినాలనిపించదు మరి సాంబార్ ఎక్కువ చేస్తారు సాంబార్ అంటే అస్సలు నచ్చదు
అవునండి ఇక అంటే ఇక ఆంధ్ర వాళ్ళ కర్ణాటక ఫుడ్ తినాలంటే కొంచెం కష్టమే రండి ఎందుకంటే ఇక్కడ స్పైసెస్ కూడా చాలా తక్కువ వేస్తారు రైస్ కూడా చానా తక్కువ ఎక్కువ మందే చేసుకుంటారు ఎక్కువ అంటే ముద్ద బస్సారు ఎప్పుడు పల్లె ఇట్లాంటివే చేస్తూ ఉంటారు
అవును అవును ఉమ్
మన సైడ్ ఆంధ్ర ఆంధ్ర సైడ్ అయితే పల్లెం అంటే చపాతీలేకే తింటారు ఎక్కువ
అదే మనం ఎలా అంటే వీళ్ళు ఎలా అంటే ఒక్ ఒక ముద్ద చేసి దాంట్లేకి ఆ చారు ఏదో నీళ్ళు నీళ్ళగా చేసుకొని అలా చారు తింటారు అసలు మన సైడు ఆ మన సైడ్ అలాంటి చార్ అంటే కూడా ఏమో కూడా తెలీయదు అసలు సలు ఉమ్ ఉమ్ నాకు అంత ఇష్టమండి ఇష్టం ఉండదండి కర్ణాటక ఫుడ్ అంటే మన ఆంధ్ర ఫుట్ ఏ నాకు చానా ఇష్టం
అవుందవుంది ఏది అలవాటు అయితే అది బట్ కర్ణాటక్ క్క స్టైల్ లో అయితే ఎక్కువగా పలావ్ బాగుంటుంది ఇట్లా కొన్ని ఉన్నాయండి అవి మాత్రం చాలా బాగుంటాయి స్పెసిఫిక్ గా
అవునవును
ఆంధ్ర స ఆంధ్రలో పలావ్ అంటే చాలా తక్కువ మందే చేస్తారు ఎక్కువ వెజిటబుల్ రైస్ లాగా అట్లా చేసుకుంటారు కానీ కానీ పలావ కర్ణాటక స్టయిల్లో చాలా బాగుంటుంది టేస్ట్
ఆ పలావ అంటే మామూలుగా ఎలా చేసుకుంటాం అంటే మామూలు మనం చికెన్ చేసుకున్నప్పుడు మటన్ చేసుకునా న్నప్పుడు అలా చేసుకుంటాం
ఆ అంటే అది బగారా రైస్ అంటారు ఉమ్ ఇక్కడ టర్క్కరి మొత్తం వేసి పుదీనా అది కొత్తిమీర వేసి మంచిగా బా టేస్ట్ చుంటుంది
అవునా నేను ఎప్పుడు ట్రై చేయలేదు చేస్తా
నేను చేస్తూ ఉంటానండి కర్ణాటక స్టైల్స్ కూడా అవునండి
ఆ మీరేక్కడ కర్ణాటక లోనే ఉంటారా
ఆ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఉన్నది కర్ణాటకలోనే
ఆ
ఉమ్ ఇక్కడ ఉండడం వల్ల కొంచెం వంటలు అవి ఇవి ట్రై చేస్తూ ఉంటానండి
ఉమ్
బట్ మొత్తానికి కర్ణాటక స్టైల్సే తినాలంటే బోర్ కొంచెం
అవునవును అదే మన ఆంధ్ర ఫుడ్ అయితే ఫుల్ స్పైసీగా అన్ని మంచి మంచి ఘాటుగా అంటే చాలా కారంగా అలా అలవాట పడిపోయినాము ఇక్కడ కొంచెం తక్కువ కారంతో తినాలంటే కొంచెం కష్టమే అవుతుంది
అవునండి చాలా తక్ క్కువ ఇ ఇక్కడ చట్నీలు అలాంటివన్నీ ఎప్పుడుూ బస్సారు మసప్పు ఇట్లనే అంటున్ ఉంటారు
ఆ ఏది ఆహా నేను కూడా మా ఆఫీస్ లో ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళను కూడా అడిగి తే ఏమన్నా అడిగితే నువ్వు పప్పు చేయి బస్సారే నువ్ ఏదైనా కర్రీ చెయి బస్తారే ఏదైనా రసం టమోటాలు రసం చెయి బస్తారే అలానే అన్ని అన్ని ఒకటే పేరుతో పిలుస్తారు
అవునవునండి ఎక్కువ అన్ని అంటే మొత్తం వాళ్ అట్లనే చెప్తారు సాంబార్లు అంటే మొత్తం బస్సారు బస్సారు బస్సారు అంటారు
ఊ అదే మన ఆంధ్ర సెడ్ అయితే ఒక్కొక్క కూరకి ఒక్ ఒక పేరు ఉంది ఆ ఇంకేం మండి సండే కదా ఎక్కడికి ట్రిప్పులు ఏం ప్లాన్ చేయలేదా
లేదండి ఇప్పుడు వర్షాకాలం కదండి ఎక్కడికి వెళ్ళలేదండి వర్షం వస్తుందేమో అని భయంతో ఇంట్లోనే ఉంటున్నాం
అవునవును వర్షాలు ఇప్పుడు ఎక్కువ కాబట్టి ఎక్ పెలికిపోయినా అంత పోలేం
అవునండి
ఇంకా పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేసేసింటారు కదా
అవునండి ఇప్పుడు ఇంత ఇంకా ఒక టెన్ డేస్ ముందే నుంచే స్టార్ట్ అయ్యాయి స్కూల్స్ అన్ని జస్ట్ ఇంకా ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నారండి పిల్లలందరూ
అవునులే ఇంకా ఇప్పుడు చూస్తున్నాం కదా రీల్స్ పిల్లలందరూ ఫస్ట్ ట్లో ఒక నెల రెండు నెలల తర్వాత పోవాలంటే చాలా ఏడుస్తున్నారు అసలు
అవునండి అందరూ అదే స్టేజ్ నుంచి మనం కూడా ఇప్పుడు అదే స్టేజ్ నుంచే వచ్చినాం కదండి స్కూల్ అంటే ఎవరికైనా వెళ్ళడానికి ఇష్టం ఉండదు కానీ స్కూల్ లైఫ్ అయిపోయిన తర్వాత స్కూల్ లైఫ్ గుర్తస్ వస్తుంది అప్పుడే బాగుండే కదా ఆడుకుంటుంటిమి అట్లా అని
ఎలా అంటే మనం పెద్దగా అయ్యే కొద్దీ మనకి బాధ్యతలు బరువులు ఎక్కువ ఐతాయి అదే చిన్న గున్నప్ ఇప్పుడు ఏ స్కూలకు పోయినప్పుడయితే పోయినామా ఆడుకున్నామా వచ్చినామా తిన్నామా అని ఏం ఆలోచనలు ఏది టెన్షన్స్ ఏ ఉండవసలు సలు కాబట్ ట్టి స్కూల్ లైఫ్ ఏ బాగుంటుంది అని అనిపిస్తుంది కాలేజ్ పోయినా కాలేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్ లైఫ్ బాగుంటుందనిపిస్తుంది
అ అంటే అప్పుడు టెన్షన్స్ ఏమి ఉండవు కదా బన్ మంచిగా ఆడుకోవడమా తినడం మా ఆట్లాడమా లేదంటే చ కొంచెం చదువుకోవడం ఒకటే స్ట్రెస్ అప్పుడు అదొకటి టు వదిలేస్తే మిగతా అంతా హ్యాపీ లైఫే
కా ఎన్ని టెన్షన్స్ ఉం
అవునండి ఆ కాలంలో ఏ టెన్షన్స్ అని లేవండి ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్స్ కు మాత్రమే ఈ స్ట్రెస్ అంతా ఎక్కువ అయిపోయింది దిప్పుడు
అందే కరెక్టే
ఆ అప్పుడు ఏమంటే నార్మల్ గా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఏ తోటలో పని చేస్ కొని ఇంటికొచ్చి మంచిగా ఉండేవాళ్ళు ఇప్పుడు అలా లేదు కదండి
ఇప్పుడు ఎలా అంటే ప్రతి దానికి డబ్బులు డబ్బులు అదే అప్పుడు కాలంలో అయితే ఏది ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పనికి తోట్లో కూలోలని పె పిలుచుకోవాలన్నా కూడా ఏదైనా త్రోగ తొగొ ఏదైనా కలుపు తీయడానికి జీ అలాగా కూలాలని ఇద్దరిని పిల్చుకుంటే మళ్ళీ మీరు వాళ్ళకి బదులుగా పోయి తీర్చేసుకునే వాళ్ళు ఇప్పుడు అలాగా కాకుండా ఎవరికి పోతే వాళ్ళు డబ్బులతో అంత డబ్బులతో నడుస్తాను సమాజము కాబట్టి అన్ని టెన్షన్స్ అన్ని ప్ర ప్రాబ్లమ్స్ అన్ని
అవునవును ఇప్పుడు ఎజ్యుకేషన్ కూడా చాలా కష్ ష్టంగా ఉంది లేద అంటే మొత్తం టెక్నాలజీ పెరిగిపోయి ఎడ్యుకేషన్ అట్లే ఉంది జాబ్స్ రావడం కూడా చా చాలా కష్టం అయితోంది
ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఒక్కొక్కసారి అంటుంటంట అప్పుడు మా మామయకి చిన్న జాబ్ అబే ఎంత తొందరగా వచ్చేసింది జాబు చిన్న ఏజ్ లోనే అలా అంటుంటారు అప్పుడు ఎలా అంటే ఊరి మొత్తానికి కలిపి ఒక ఇద్దరు ముగ్గురు కూడా చదివే వాళ్ళు లేరు
అవును
ఇప్పుడు ఊర్లో ప్రతి ఒక్కరు అంటే పేరెంట్స్ ఎలాంటి వాళ్ళైనా డబ్బులు లేకపోయినా కూడా ఏదో పనికి పోయి రోజుకి రెండు వందలు కూలీ తెచ్చుకండి మరి ప్రతి ఒక్కరిని చదివిస్ స్తూన్నారు ఇంకా అలాంటప్పుడు ఎవరికని జేబులు వస్తాయి
వచ్చినా కూడా చాలా స్ట్రెస్ తో కూడుకున్నాలేండి ఇప్పుడు జాబ్స్ అన్ని
ఈ జాబ్స్ ఏం జాబ్స్లేదండి అసలు పొద్దున పోయి సాయంత్రం వచ్చి ఆ
అ దొరకడం ఇంకా కష్టం అయితే చేయడం కూడా కష్టం అయిపోతుంది ఇప్పుడు స్ట్రెస్ లైఫ్ తోస్ మొత్తం అంత స్ట్రెస్ స్ట్రెస్ డిప్రెషన్ అది ఇదే అంటున్నారు ఈ జనరేషన్ లో అందరు
అంతే
అ
ఇప్పుడు అలా జరుగుతుంది ప్రతిదానికి వాళ్ళు ఇచ్చే శాలరీలు ఇరవై వేలు అయితే నలభై వేల వరకు చేయిపిచుకుంటారు
అవునండి కష్టం ఎక్కువ జీతం తక్కువ అన్నట్టు అయిపోయింది ఇప్పుడు
అదే
కానీ అప్పుడే బాగుండేదేమో అనిపిస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత బట్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ పరంగా అదే టైం మొత్తం అది ఇది అంతా ఈజీ అయిపోతుంది గానీ
హ్మ్
అప్పుడే బాగుండేది చూడ్డానికి లైఫ్ లీడ్ చేయడానికి అనిపిస్తు
ఇప్పుడు ఎలా అంటే ఏదైనా దొరికితే దోచుకుందాం అనేటట్టు ఉన్నారు అప్పుడు కాలం ముల్లాట్లా గాదే
అ
ఏదైనా ఏదైనా దొరికితే ఎవరికో రిటర్న్ వాళ్ళ వస్తువు వాళ్ళకి ఇచ్చేద్దాం అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడు ప్రజలు అప్పుడు వాళ్ళ మనసులు వేరే
అవును అప్పుడు ఏమి ఇట్లంతా లేదండి ఒవ ద్వేషాలు ఇట్లంత మొత్తం ఏం లేదు అందరు మంచిగా ఉండేటోళ్ళు ఇప్పుడు ప్రజలకి స్వార్థం ఎక్కువైపోయిందండి
అంతే కదండి ఏ ఏదైనా నీకుందా లేదా అవన్నీ అవసరం మనం బాగు పడుకున్నామా చాలు అనే ఆలోచన్లో ఉంటారు
అవును హ్యూమానిటీ తగ్గిపోయిందండి ఇప్పుడు
అవునండి సరే అండి
సరే అండి బాయ్ అండి
ఆ బాయండి